హలో
ఆ బాగున్నారా అండి
ఆ బా న్నామండి మీరు బాగున్నారాండి
అయ్యిందా అండి లంచ్
ఆ లంచ్ అయిపోయిందండి ఎం చేసిర్రు అండి లంచ్
లంచ్ మేము ఇవాళ పప్చార్ చేసామండి
పాపూచరు చేసిండ్రా
అవునండి
పిల్లలు స్కూల్ కి వెళ్ళిండా అండి
అవునండి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు నేను ఇప్పుడే హాస్పిటల్ క వెళ్ళొస్తున్నానండి మా చుట్టాలో ఒక అబ్బాయి హెల్త్ బాగాలేదు అడ్మిట్ అయి ఉంటే చూడ్డానికి వెళ్ళొచ్చానండి
అవునండి ఏం ప్రాబ్లం అండి హెల్త్ ప్రాబ్లమ్
బాబా బాబుకా అండి అది కిడ్నీలు ఖరాబ అయినాయంండి తొమ్మిది పదేళ్ళ అబ్బాయినే కాకపోతే అంత చిన్న వయసు సు లోనే ఆయనకు కిడ్నీలు పాడైపోయాయండి
దేని వల్ళ అండి మరి అంత చిన్న వయసులో ఎందుకు అట్లాయిందండి
ఇది బాబు అంటే డైట్ ఫుడ్ తీసుకోక నీళ్ళలు సరిగ్గా తాగక అండి బాబుకి తగిన పోషకాహారం దొర ఒక అట్లా అయిందని డాక్టర్స్ చెప్తున్నారండి బయిటా ఫుడ్ జంక్ ఫుడు బాగా తినిపచ్చారు వాళ్ళకి పుట్టక పుట్టక బాబ్ పుట్టాడండి పుడితే వెీళ్ళు చాలా గారంభం చేసి చైనీస్ ఫుడ్ అని నూడుల్స్ అని ఆ అవి ఇవి అని చెప్పేసి సి బాగా తినిపచ్చారు అసలు బయట ఫుడే బాగా తినిపించే వాళ్ళండి పిల్లలు వీళ్ళు మదరు ఫా జర అది బయట తినడం వల్ల అది కిడ్నీస్ ఎందుకంటే చిన్న బాబు కదా కిడ్నేసు బాగా ఎఫెక్ట్ అయ్యాని అని డాక్ క్టర్స్ అంటున్నారండి
ఆహా పాపం చిన్న పిలోడు
న్నాడు అవును బయట ఆయిల్ డైలీ టిఫిన్ బయటనే తినిపించే వాళ్ళండి ఇడ్లీ దోశ మళ్ళీ ఆయిల్ ల్లి పూరి అట్లాంటివి కూడా బయట హోటల్స్ లో హోటల్ తిండి బాబుకి ఇష్టం అని చెప్పేసి చాలా డైలీ హోటల్ తిండి తినిపించే వాళ్ళండి వాళ్ళు మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువత ఇచ్చేవారు బాబుకి స్ప్రైట్ థమ్స్ అప్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ స్టాక్గా వచ్చి ఇంట్లో పెట్టే వాళ్ళు ఎక్కువ గారభం చేసుకొని చేతులారా నాశనం చేసుకున్నట్టు అయిందండి
అవునండి మరి ఇప్పుడు ఎట్లా అండి మరి కిడ్నీ మరి య
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి బాబు తట్టుకోలేడు ఇంకా అట్లనే డయాల్సి చేస్తున్నారండి పిల్ల బాబుకి అయితే డాక్టర్స్ అందరినీ అదే అంటున్నారు పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వకండి పిల్లలకి బయట తిండి తినిపియాకండి నూడుల్స్ మంచూరియా ఆ మైదా పిండి తోటి పిల్లలకి ఎఫెక్ట్ బాగా పడుతుంది అనేసి అంటున్నారు డాక్టర్స్
అవునండి మరి ఎట్లా అండి మరి కిడ్నీస్ అంత చిన్న బాబుకి ఎంత గోరంగా
కిడ్నీస్ అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు డయాలిసిస్ చేస్తారండి కిడ్నీస్ కి మళ్ళీ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయొచ్చు అని అంటున్నారు బాబుకి కానీ అది ఎంతైనా కష్టమైన లైఫేనండి బాబుది
అవునండి డయాలసిస్ చెయొద్దు డయాలసిస్ చేస్తే అసలు మనుషులు చాలా తక్కువ రోజులు బతుకుతారు అంటారు మేడ
డయాలసిస్ చేయొద్దు అంటే అట్ల ఏమి ఉండదండి డయాలసిస్ చేపిచ్చుకోవచ్చు చాలా మంది చేపిచ్చుకుంటారు గానీ ఏమైతదంటే బాడీ తట్టుకునే శక్తి ఉం వాళ్ళకూ బాడీ తట్టు శక్తి ఉండాలి ఏజ్ ఎక్కువ ఉన్నాను
ఉహుం ఐతే డైయాల చేపియద్దు డయాలిసిస్ చేస్తే మనుషులు బ్రతుకరు అనేసి అన్నారు తెలిసినది నాకైతే అందుకని అవున
కిడ్నీస్ లో కరాబయిన ఇన్ఫెక్షన్ ని తీసేయడాన్నే డయాలిసిస్ అంటారు ఆ మరి అది తీసేయకుండా దాన్ని పెంచి పోషిస్తే మనిషి ఇన్ఫెక్షన్ అయి సచ్చిపోతాడు కదా అండి
య అవును అవును
మరి డాక్టర్స్ ఎందుకుతీసేయద్దానంటారు డాక్టర్లకు ఏమైనా కోరిక ఉంటందా ఈయనకు డయాలసిస్ చేస్తే వాళ్ళకేమైన్నా వస్తుందా ఈయన ఇన్ఫెక్షన్ తీస్తే
రాదు డాక్టర్స్ చేసేది కరెక్టే కాకపోతే చేసి చేసి అట్లా ఎక్కువ సార్లు చేసేసరికి
అ అంటే బాడి తట్టుకున్నది క ప్రగ్నేన్సి చేస్తె దే అంతా షేక్తి ఉండదు కాబట్టి కొంతమందికి అండ్ డాక్టర్స్ సజెషన్ ఇస్తారు నీ క్ బాడీ తట్టుకునే శక్తి లేదు కాబట్టి మీరు చేపీచ్ ఒక్ టేడీ చ్ పోక పోవడమే బెటర్ అని అంటారండి అలా ఏ డాక్టర్ కూడా కావాలని వాంటెడ్లీ ఇది వద్దు అదో వద్దు అని అయితే ఎవరు అనారండి
అవునాండి ఉం
ఏమో ఎటూ చూసినా కూడా చిన్న చిన్న పిల్లలకి డిసీజెసూ పెద్దవాళ్ళకి రకరకాల కొత్త కొత్త ఎంత రోగాలు కనిపిస్తున్నాయి అండీ అందుకేనేమ్ పెద్దవాళ్ళు ఆరోగ్య ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అదే అయితుంది లాస్ట్ కి ఆరోగ్యం ఉండడమే భాగ్యం అయిపోతుంది ఉంటందండి ఇప్పుడు ఇరవై మా బాబు ఉన్నాడు పదహారు పదిహెడు సంవత్సరాల అబ్ అబ్బాయి ఇక్కడ నడుము నొప్పి లేస్తదంట అండి
ఆ అవునవును అ
ఇంత చిన్న వయసులో నొప్పులు వాళ్ళకి ప నుంచి ఒక పని చేసిన వాళ్ళు కాదు ఏం కాదు నడుము నొప్పులు అంటే టే అసలు ఎదిగే వయసులో కూడా నొప్పులు వస్తున్నాయండి పిల్లలకి
అవును అవునండి చిన్నపిల్లలు కానీ పెద్ద వాళ్ళకి తెలుసు
అంటారు అంతే ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి పక్కటు ఉన్న అబ్బాయిలు సెకెండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటే ఆదివారం రోజు సాయంత్రం కాళ్ళునోస్తున్నాయ్ కాళ్లు నొక్కాన్డని అంటున్నారు పేరెంట్స్
అవున అవును నిజమే అండి
చ్చుకునే వయసులో చిన్న పిల్లల్ నోక్కిచ్
నోక్కించుకుంటున్నారు నిజమే అండి వాళ్ళు ఆడుకోవాలి ఆడుకోవాలి అని ఆత్రుత చూపిస్తారు ఆటల పైన ఆడిన తర్వత్ త నొప్పులంటారు మళ్ళీ పిల్లలు కూడా
అదంతా ఫుడ్ డేఫిషెన్సీ వల్లేనండి పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చవి పేరెంట్స్ కూడా చాలా బిజీ అయిపోయారు పిల్లల్ని పట్టించుకునేటట్టు లేదు ఎట్లా అంటే పొద్దున్నే లేసి వన్ మినిట్ల మ్యాగీ అయిపోతుంది టిఫిన్ ఒడ్డెక్కుతుందన్నట్టే చూస్తున్నారు గాని పిల్లగాడికి బాడీకి పోషకాలు అందుతున్నాయ అన్నట్టు చూడట్లేదండి
అవునండి ఉ కస్ ట్ట లాంటి ఏమన్నా విన్నర అం డి మీరు బుర్ర కథ అట్లాంటి ఏమన్నా కథలేప్పుడన్నా చుస్ తుర్ర అండి
అవునండి చిన్నప్పుడు ఆ విన్నానండి చిన్నప్పుడు మా ఊర్ లో అదేంటి దసరా నవ అది నవరాత్రులు జరిగినప్పుడు ఒకసారి కథ చెప్పడానికి వచ్చారు మా ఊరికి అప్పుడు విన్నానండి బుర్రక థ ఆ కథ ఏదో విన్నానండి ఒగ్గు కథ ఒగ్గు కధా బుర్ర కథ కాదు ఒక్గు క
ఒగ్గు కథ
కథలు ఇట్లా మనకు దసరాకి నవరాత్రులు జరుగుతాయి కదండి ఇది మన ఆ గణేష్ నప్ ప్పుడు కూడా తొమ్మిది రోజులు గు పెడారు వినాయక్ అప్పుడు అప్పుడు ఊర్లో వాళ్ళన్ అందరు కూడా ఒకచోట జమాయి ఆ ఎప్పుడైనా ఒక రోజు తొమ్మిది రోజులలో ఒక రోజు ఒగ్గు కథవాన్ని కానివ్వండి ఇట్లా ఏమైనా భక్తి కూడా చేస్ వస్తారండి ప్రోగ్రామ్స్ మా ఇంటి దగ్గర
అవునువును సాంగ్స్ ఈ మధ్యలో ఎక్కువ డీ జేస్ సాంగ్స్ పెట్టుకోని డాన్స్ చేయడమే ఎక్కువయితాంది
దేవుణ్ణి ముందట బట్ పెట్టుకోని కూడా తాగి ఎగురుతున్నారండి ఈ కాలంలో ఒకప్పుడు వినాయక నిమజ్జ మజ్జనం అంటే బాధ తోటి వెళ్ళేటోళ్ళంట పాతకాలంలో దేవుడిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నామని బాధతో టి ఏడ్చుకుంటూ అసలు దేవుడిని పంపాలని అనిపీయక పెద్ద మనుషులు చేసేటోళ్ళట అండి ఇప్పుడు వినాయక నిమజ్జనం అంటే తాగడమో సేమ్ డ్రెస్ లు వేసుకోవడము ఎగరడము ఆ పులిహోర కూడా తాగదీ తింటున్నారండి పిల్లగాళ్లు
ప్రసాదం తాగి తినరు కదా మేడం కానీ తింటున్నారు
తింటున్నరండీ ఇప్పుడు వాళ్ళు ఫుల్ తాగి డ్యాన్సులు చేస్తున్నారు పిల్లగాండ్లు ఇప్పుడు ఆ శోభాయాత్రలో ఒక పెద్ద మనిషి కూడా ఉండడండి వినాయక శోభయాత్ర
అవునండి ఉండరు యంగే
మరి ఇప్పుడు ఎలా అవును మళ్ళీ ఇప్పుడు ఎలా తయారైందంటే విగ్రహాలంటే మట్టి తో తయారు చేస్తే మట్టి మళ్ళీ అదే నీళ్ళల్లో కలిస్తే అది కూడా మంచిగా నీళ్ళ కూడా శుద్ధి అయితాయి అన్నది దీని తాత్పర్యం
అవును
కానీ ఇప్పుడు ఏం చేస్త స్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలు మా విగ్రహం పెద్దది మీ విగ్రహం పెద్దది సెట్టింగ్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి రంగురంగుల విగ్రహాలు చేసి మళ్ళీ ఆ హాని కరమైనవి విగ్రహాల మీద ప్రసాదాలు పెట్టి మళ్ళా అదే ప్రసాదాలు మందికి పంచుతున్నారండి
అవునండి
దేవుడు చెప్పింది ఒకటి మనుషులు చేసేది ఇంకోటి ఉందండి
హ్మ్ మా మా ఇంటి దగ్గర కూడా ని ఆ అవునండి నిన్న మా దగ్గర సర్క స్ వాళ్ళు వచ్చీర్రండి ఎంగేజ్ వాళ్ళే భార్యాభర్తలు వాళ్ళ ఒక పాప త్రీ మెంబర్స్ వచ్చిర్రూ... సెవెన్ స్టార్ట్ చేసి నయన్ వరకు సర్కస్ చేసిండ్రు కొత్త కొత్తగా, లాస్ట్ కి ఆ ఒక్క పాపని ఇట్ల ఒక స్టిక్ పైన పైకి ఎత్తి బాగా చాలా లాంగ్ ఎత్తి ఎత్తేస్తరు. ఎతేస్తె కింద పడకుండా పట్ మేడమ్ ఆమె స్ స్పృహ దప్పిపోతది, స్పృహ దప్పిపోతే నేను కొ పొట్టకూటి కోసం ఇట్లా చేసినమ్మ మాకు దానం చేయండి, ఆమెకు స్పృహ అచ్చె వరకు వాళ్ళు అరుస్తనే ఉంటరండి. అరుస్తే అరుస్తే ఇగ అందరిగ. పాపమని ఆమెస్ స్పృహ రాకపోయేసరికి పాపం అనేసి చాలా ఇంటింటికి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్ అట్లా ఇచ్చిరండి.
కానీ జీవితంతో చెలగాటవండి బతకాలంటే కష్టం చేసుకొని బతకాలి గాని, పాపని పణంగా పెట్టే ఎందుకు బత్ క్కుతున్నారండి వీళ్ళు
అవునా సరకస్ అట్లనే చేసిరండి నిన్ననైతే అసలు పాపం అనిపిచింది చూడంగనే. మళ్ళీ అయి పెయిన తర్వాత ఇంకా సైడ్ ఎక్కువ యేస్తలేరు, ఎక్కువ డబ్బులు ఇస్తలేరు మాక్ కష్టం చూస్తలేరు.
హలో
హలో
ఆ సరే నన్
ఇనుపరా ఇనుపరాడుని ఇట్లా గొంతులో పెట్టేసి, గొంతులో ఆ ఇనుపరాడుని ఇట్లా గొంతులో పెట్టేసి ఇట్లా ఇట్లా ఎగురుడు మేడం అది, కూచ్చుకోదా మేడం కానీ ఆమెకి కూచ్చుకోలేదు. కూచ్చుకోలేదండి గుచ్చుకోకుండా బానే ఉంది ఆమె చూసేసరికి, మేమా రాడు లోపల
ఆ ఆ
అదే శాక్ అయినం అసలు మేమయితే
అది టెక్నిక్ ఏమోంనండి, రబ్బరే ఏమో అది ఐరన్ రాడి మీద రబ్బర్ పెడతరు అది.
ఏం లోపల రబ్బరు ఉండి పైన రాడ్లాగా ఉందా, మీ పైన చూడడానికి మాత్రం రాడ్లాగనే కనిపిచింది.
అవునా సరేనండి నీ అమూల్యమైన సమయాన్ని ఇచ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఆ ఓకే అండి.